హలో ప్రజెంట్ జాబ్ మార్కెట్ ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యుయేషన్ ఏంటి
ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ బాలేదండి
ఏం బాలేదని మీరు ఎలా చెప్తున్నారు బాలేేదని మీరెలా చెప్తున్నారు మీక్ బాగలేదని మీరు ఎలా జెప్తున్నారు మీకేమనా పర్సనల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉందే బాగలేదని నువ్వు ఎలా చెప్తు బాగ బాగలేదని నువ్వు ఎలా చెప్తున్నావు బాగా లేరని మీరు ఎలా చెప్తున్నారు
ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ తెస వ
అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కి వాళ్ళకి జాబ్లు ఉండ వంటారా
ఆ
అంటే ఇప్పుడు ఫ్రెషెస్ అంతా ఇంగా అప్పుడు ఏమైపోతారు మరి
వేరే
అంటే ప్రతి డోమైన్ లో ఫ్రెషర్స్ కి జాబు ఉండట్లేదు అంటున్నారు కదా
విన్నర్స్ ఏ షాక్ అత్తంది
అంటే ఇప్పుడు ఇంకా చదవడం మాపేసి మొత్తం స్టార్టప్స్ బిజినెస్కి వెళ్ళిపోమ్మంటారు ఆ ఫ్రెషర్స్ న్ నండి
ఉమ్
ఉన్మయిడి అసలు మీరు ఏం సమాధానం చెతున్నారు మీకు అర్థమయితుంద
అవును
ఇప్పుడు ఒకళ ప ప్రజెంట్ మీ ఆ మీ అబ్బాయి ఉంటే మీ అబ్బాయిని ఇంగ చదువు మానేసి నువ్వు చదువు వద్దు పని పోమ్మంటావా నీ జాబు రావని
బిసినెస్ పెట్టిస్తా బిసినెస్ చేస్తా అంటే
నువ్వేం మనిషివయ నువ్వేం మాట్లాడుతున్నావు
బిజినేస్
ఇప్పుడు సరె అయితే ఇప్పుడు బిజినెస్ లో అందరు బిజినెస్ పెడితే ఇప్పుడు బిజినెస్ కి ఎఫెక్ట్ కదా
ఎవల వ్యాపారం వాళ్లది
అంటే ఎవరు వ్యాపారం వాళ్ళదంటే ఆ ఇప్పుడు కొంతమంది ఉంటారు చిన్న చిన్న వాళ్ళు అంటే గవర్నమెంట్ సీట్లు తెచ్చుకొని చదువుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి
వాళ్ళ పరిస్థితి సాఫ్ట్వేర్ లో చాలా మంది వచ్చేసారు
ఎక్కడికి వచ్చేసారు
లే ఆఫ్ పోయి చాలమంది చాలా మంది ఇంట్లోనే అమ్ముకున్నాది
లేఅఫ్స్ పోయాని లేఅఫ్స్ ఏ ఏ కంపెనీలలో అయ్యాయ ప్రజెంట్ ఇప్పడుకి
ఆ స్ ఐటీ ఇండస్
కాలవడానికి కారణం ఏం తెలుస మీకు
ఏ ఐ వచ్చిందో అని లే ఆఫ్స్
టే ఇప్పుడు పడ్ షల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి జాబ్స్ అన్ని పోతున్నాయంట కదా అంటే దాని వల్ల ఆ ఏమన్నా జాబ్స్ క్రియేట్ కావట్లేదా కొత్తయి అవును ఏందీ అవును
అవును ఎందంటే అవును తియటవత్తది
అంటే ఇప్పుడు ఏం క్రియేట్ చేయ్యాలంటే మనిషి కా ఇదే క్రియేట్ అయితుంది
ఇప్పు భగవపన్ నలు నన్ను డవ్వప్ప చేచిమ్మని డవ్వప్పచెతే అప్పుడు లే ఆఫ్స్ అవ్వకుండా ఏమవుతాయి
అంటే ఒక్కట ఒకరిైనా పని దొరుకుతుంది కదా అసలు జాబ్లే ఎ క్రెట్ కాలేదంటారు మరి ంది
ఆ మీరు నమ్ముతురు ఏం చేయమంటారని మీ చెప్పండి అస
మీరే అన్నారు గదా బిజినెసు స్టార్టపు అని
అందుర్తో బిన్నెస్ చెతన అని ముందే చెప్పా కదా అని
అంటే ఇంకా పుట్టినప్పటి నుంచి ఇంగ చదువు వద్దు అనేసి ఇంగ పని చేసుకోమంటారు అందరు ని
ఆ
ఊమ్ అంటే ఇప్పుడు ప్రజెంటు ఆ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు
ఆ
అ ఆ రోజు సజీఎ పెంచాలి సిజిపీ పెంచాలని కొంచెం షో జేస్తడు వాని గూడా ఇంకా చదువు ఆపేసి ఇంక పని చేసుకోమని జెప్పమంటార
అ చెప్పండి
సరే చెప్తా ఇంగేంటి మరి ఎండ ఎండ పరిస్థితి ఏంది మీకెళ్ళి
మా అన్న పరిస్థితి చాలా దరనంగా ఉంది
అంటే దారుణం అంటే ఎలా
ఆ అంటే ఇప్పుడు ఆ హలో
మాట్లాడడం ఇష్టం లేకపోతే చెప్పండి ఆపెద్దాం
చెప్పండి
సమాధానం కరక్ట్ ఇతే జరిగిపోతది గదా
పాపం గదండీ ఇన్న పాాపం
అ
పాపం ఎందుకు పాపం ఎందుకు వడుకున్నాడు ఈడు
పడాలి కొన్ని కొన్ని సందర్భాలు కోపడాలి పడకపోతే పని జరగవు
గుర్తు పెట్టకో అన్న ఇది విషం తొడ
ఇంకా గుర్తు పెట్టుకుంటాం ప్రతి ఒక్కటి
ఆ చెప్పండి
ఇవాళ పండగా ఎలా చేసుకుంటున్నారు మీరు
ఇంకా పండ చేతులో తీయాలి
అంటే ఎలా చేసుకుంటరు ఈ పండగ
ఎలా చెస్తమంతే ఆ పొద్దున్ లేజి చానం జేసి
ఇంకా స్నానం జేసాక
ఆ దేవునికి దనం పెతను అంత
ఉమ్ దేవుడు దండం బెట్టుకొని పాకందాగి పనుకుంటారా
ఆ అంతే
అంటే గుడికి బోవడం అలా ఏం ఉండద
ఓ దేవుడ అతనా దేవుడే గద
ఆ హ
ఎన్నో ఎన్ని రకాల వంటలు జేసుకుంటరు
ఆ
ఎన్ని రకాల వంటలు జేశారు
ఏన్ని రకాల అంటే ఇంక చేయలేదు అంటారుో చేసిందో చెప్ా
ఇవాళ శ్రీరాము ఎందుకు జరుపుకుంటారు తెలుసా
ఏ
ఇవాళ ఈ పడుగ జరుపుకోవడానికి కారణంేంటో తెలుసా
తెలీదు
ఆ తెలిపోతేక్టర్ సర్చ్ చేసారా
మ్మ్ కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు
అదేని చేసుకుంటున్నారు తెలియకపోతే ఎక్కడయినా సెర్చ్ చేసావా
రీచార్జ్ చేయలేదండి మీ చేచార
మాకు అలాంటి అలవాటులేదు
అవునా
మ్మ్
మా ఫ్రెండ్ ఒకటి ఉతారండి ఇప్పుడు ఏం చేసాం సాజీవి ఎత్తరండి ఆయన
మ్మ్ ఇంకా కయ ఉన్న చెప్పాలి
మ్మ్
ఇంకా ఏమైనా విశేషాలు చెప్పాలి
ఏమన్నా మాటడేది గట్టిగా మాటాడు ఇనిపిచ్చలేదు
వినిపించపోతే కొంచెం సైలెంట్ గా ఉన్న ప్లేస్ లో పోయినా నండి నే పెట్టినే మాట్లాడుతున్నాను
ఓ
మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి జాబా లేకపోతే స్టార్టప్పా
ఇంత ఆలోచించి రండి ఆలోచిత్తున్నా
ఆలోచించరుగానే ఏదో ఏదో మాట్లాడేస్తారు ఏ లేకుండా
ఆ
ఏంది లేకుండా ఏదంటే ఇది మాట్లాడేస్తావా
ఆలోచిచ్చే మాటాడిన
ఆలోచిచ్చే మాట్లాడేవా
ఆ
ఏం ఆలోచించి మాట్లాడావు నువ్వు
ఏం ఆలోచిచ్చినా బయట పరిస్థితి
బయట పరిస్థితులు ఎందుకోసం అని బాగున్నట్లేదు ఇప్పుడు ఇస్తాం బయట పరిస్థితి ఎందుకు బాగ్ పోవట్లేదంటావ్
బయట పరిస్థితి ను పోలేదంటే ఇప్పుడు మన చేయిదాటిపోయింది పరిస్థితి
చేయి దాటిపోవడానికి ఇదేమైనా ఖారా బండ డప్పుడా పోలీస్ చేయ్ ఎలా జారిపోతుద్ది నీకు
అవును
అవును ఇప్పుడు మీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా జాబ్లలా చేస్తలేరుగా
ఆ చేష్ రే ఇదే
అంటే చెయట్లేదా
చేత్తో
అంటే అందరు పనులు చేసుకుని బతికే వాళ్ళైనా సరే మీ ఇటే ఇగ రాబోయే రోజులలో మీరు కూడా పని చేసుకుంటారు కదా ఏదోటి ఇగ జాబు అనే ఆలోచన ఏం లేదు ఇప్పుడుకైతే ఉండదు కూడా
పండగ
ఇంకా ఎవరితో మాట్లాడేతప్పుడైన ఇంగా జాబు సి. జి. పి లని అటు ఎవరితో మాటడమకు అంటే సిగ్గుపోతది
ఆ సరే అంట
చెప్పండి ఎవరైనా ఉంటారు కదా
ఏమని
అంటే నా జాబ్ కావాలి అది కావాలి ఇది కావాలి అనేవాడికైతే జాబ్ లో ఏమి ఉండదు పని చేసుకోరా ఏదో ఒక పని చేసుకోరా చదువు ఆపేసి అని చెప్పండి సరేనా
ఆ సరే
అదే చేస్తారు అలాగా చేయండి బాగా చేయండి అప్పుడు అందరు నీ దగ్గరే సజెషన్స్ కోసం వస్తారు కాల్స్ కూడా బుక్ చేసుకుంటారు నీకు
ఆ ఇన్కమ్ జనరేట్ అవుద్ది ఇన్కమ్ జెనరేట్ అవుద్ది
ఆ ఇంకమ్ జనరేట్ అయితాయ్ అన్ని జనరేట్ అయితాయి నేను హ్యాపీ అన్ని జనరేట్ అయితే ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు
ఆఆ
అది